హాయ్ శ్రవణక్క స్టార్ట్ అయినప్పుడు ఆిలోక
హలో
హ మేడమ్
ఏం చేస్తున్నావ్
ఏం లేదు మేడం మీరు
నేను ఏం లేదు ప్రజెంట్
స్కూల్ నుంచి స్కూల్ గురించి ఏం చెప్తరు మేడం మరి ఏం జెప్పమంటారు
స్కూల్ గురించి నేను వద్దాం అనుకుంటున్నా గానీ కొంచెం అమౌంట్ కోసమే ఆలోచించుడైతుంది అమౌంట్ నాకు సెట్ కాదు మళ్ళీ టైమింగ్ కూడా సెట్ కాదని చూస్తున్నా ఎందుకం ఇప్పుడు ఇంట్లో చూసుకోవాలె ఇక్కడ చూసుకోవాలా
అవును మేడం కానీ ఫస్ట్ ఇయర్ కదా ఎక్కంనన్నా శాలరీస్ అంతే ఉన్నాయి తక్కువ తక్కువనే ఉన్నాయి కదా మేడం ఎక్కనన్న తక్కువనే ఉన్నాయి ఒకవేళ శాలరీ ఎక్కువ ఇచ్చినా కూడా వర్క్ కూడా ఎక్కువనే ఉంటంది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటది కదా మేడం అన్ని కన్ని తెలిసినట్టుంది ఇంగ్లీష్ టు ఇంగ్లీషే చెప్పాలి ఛానల్స్ వరకు, అప్పుడైతేనే కదా మనకు కావాల్సినంత సాలరీస్ ఇత్తరు కావల్సినంత వర్క్ కూడా చేయించు
ఆ కనీ అవును, కనీ నేనేమంటున్నా అం అంటే ఇప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కాకుండా తెలుగు చెప్తా అంటే ఓకే. అదైనా ఈవిఎస్ చెప్తా చెప్పా అని కాదు. కనీ నాకు టైమింగ్ సెట్ కాదు కదా.
కొంచెం అడ్జెస్ట్ చేస్
ఆ చెప్పాలి మరి ఏమంటడో. నేను అడిగి చెప్తానను.
బాక్స్ ప్రిపేర్ చేశి మొత్తం చేసి మీ అత్తమ్మకి అప్ప చెప్పుల్లి జస్ట్ ట్ పడగొట్టి ఎట్లా మీ పెద్ద కొడుకు కూడా అదే స్కూల్ కదా.
అవునవును తీసుకెళ్తడు. తీసుకెళ్లడంలో ప్రాబ్లం లేదు. తీసుకెళ్లడం, తీస్ రావడం ప్రాబ్లం లేదు. కానీ నాకేంటంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ అ చ్చే వరకు నేను ఎంత టైర్డ్ అయిపోతనో నాకు అదే టెన్షన్ అవుతుంది.
ఇగ స్కూలే కదా మేడం ఇగ ఎక్కువ వర్క్ కూడా ఓన్లీ టీచింగే కదా. మళ్ళీ ఇంటికి కూడా దగ్గరే. ఒకవేళ దూరం ఉంటే ఇగ రాను పోను జర్నీకి కలిసిపోయినట్టు ఉంటది కానీ హ్ ఇప్పుడు అది కూడా లేదు కదా మేడం. ఒక ఫైవ్ మినట్సే కదా రూట్ కూడా అందుకనే చూ
అదే అదే ఒక ఒక టెన్ డేస్ అయిన తర్వా త నేను ఒక టెన్ డేస్ కూడా కాదు, వన్ వీక్ అయిన తర్వాత నేను క్లారి
కానీ మేడం అప్పటిదాకా కానీ మేడం అప్పటిదాంకా వేకెన్సీస్ ఉండ దా మేడం రోజుకోకరు వస్తున్నరు. నిన్నొకామె జాయిన్ అయింది, ఆమె ఈ రోజు నుంచి వస్తుంది క్యాన్వాయికి ఈ రోజు ఒకామే వచ్చింది. మ్యాథ్స్ కు వచ్చింది. ఈ రోజు ఇంకొకామే వచ్చింది. ఈ ఆమేదో సబ్జెక్ట్ ఈరోజు ఏ సబ్జెక్ట్ అంటే ఇగ సారేమో చెప్పిండు గాని నాకు అర్థం కాలేదు. చేతుల బుక్ మాత్రం సైన్స్ దే ఉంది.
ఆ
సార్ మిమ్మల్ని ఈరోజు కూడా అడిగిండు.
హ్మ్ ఏమన్నడు?
ఒక మేడం వస్తా అన్నారు కదా రాలేదా అని.
ఆ
అదే చూస్తున్నా మేడం.
నెక్స్ట్ మంత్ తిరుపతి ఎళ్ళేది ఉంది. ఎప్పుడు అని అంటే నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్. కేమో టికెట్స్ బుక్ అయినయి. ఎయిటీన్త్కు ఫైవ్ డేస్ సార్ అట్లా లీవ్ ఇస్తడా.
ఇస్తాడు మేడం. నేను కూడా ఫైవ్ డేస్ తీసుకున్నా, నాకు పీజీ ఎగ్జామ్స్ ఉన్నయి కదా మేడమ్. అప్పుడు నేను కూడా తీసుకుంటున్నా కదా. ఇచ్చుడు మాయిస్తాడు మేడం అల్లా సండే ఏదన్నా కలిశి వచ్చిందనుకో అదొకటి క్యాన్సల్ అయిపోతదా లీవ్, ఇంకొకటి వన్ మంత్ కి వన్ లీవ్ ఒకటి ఉన్నది అదొకటి క్యాన్సిల్ అయిపోతదా. త్రీ డేసే కదా మేడమ్ ఇంక మీకు లీవ్ తీసుకునేది. తీసుకునేది హ్
ఆ ఓకే
ఇగ కొన్ని కొన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే స్కిల్స్ ఎక్కువ ఉం వేరే సాలరీ ఎక్కువ ఉన్న దగ్గర స్కిల్స్ కూడా వాళ్ళు ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తరు కదా.
అవును.
అదే చూసి ఇది అనుకోండి కొంచెం అలుకగా ఉంటది మనకి
అదే నేను అదే అన్నయ్య అంటున్నాడు మరి వెళ్తావా వెళ్ళావనే అని అంటున్నాడు గాని నా కేందుకో అమౌంట్ అంతా తక్కువకి ఎం పోవాలనిపి కానీ మేబీ ఒక ఫై థౌజండ్ ఇచ్చిన అడ్జస్ట్మెంట్ అయితాం అట్లా కూడా కావట్లేదు అయితే సార్
మేబీ ఒక వన్ మంత్ అయినంక ఇంటే సార్నేమన్న అడిగితే చెప్తారేమో స
ఆ సార్ వన్ మంత్ అయినంక పెంచుతా అన్నాడు ఫైవ్
మ్
అ ఎందుకంటే ఇంగ్లీష్ లేదు కాబట్టి ఇప్పుడు
ఇగ వన్ మంత్ జూసి వన్ మంత్ జూసి సేల్స్ ఒకేలా నచ్చితే సార్ కి ఇంకొంచెం పెంచుత అని కూడా చెప్పిళ్ళు కదా మేడమ్
ఆ చెప్పిళ్ళు కానీ నేనే టైమింగ్ సెట్ అవద్దు అని అట్లా ఆలోచించుడు అయితుంది
అయితే మేడం ఇంకా మీకు కొడుకు కూడా పెద్దోడే ఉన్నాడు కదా మేడమ్ కొంచెం బాబు కూడా చూసుకుంటా ఉంటాడు ఇంకా మళ్ళీ వేరే స్కూల్ వేరే స్కూల్ అని చూస్ స్థంటే చాలా వరకు స్కూళ్లలో మొత్తం బుకింగ్స్ అయిపోయినయి మే
అవును కేరళలో కూడ వేకేన్స్ లేదు
లేదు మేడం ఎందుకంటే అన్ని స్కూళ్లల్లో అయిపోయినాయి ఫస్ట్ నుంచే చాలా వరకు అన్నిీ ఫిల్ అయిపోయినాయి మళ్ళీ వన్ ఇయర్ వేస్ టైతది కదా మేడం నేక్స్ట్ ఇయర్ మీరు ఎక్కడికేళ్ళినా కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటది ఇంకా మీకు కొంచము చెప్పి చెప్పి ఉంటారు కాబట్టి ఆ భయం కూడా పోతది కదా మేడం
గ స్టేజ్ ఫియర్ పోవాలనేసే జైనౌ
ఎందుకంటే ఇప్పుడు వేరే స్కూల్ అది ఇది చూసినా కూడా టైం వేస్టే కదా మేడం మీకు కూడా
అవును
మల్ల వన్ ఇయర్ వేస్ట్ అయితది లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే టైమ్ వేస్
హుం స అడిగినవా అ అంటే అంటే ఏమన్నడు మరి అడుగుతే
సార్ నడిగిండు ఇరోజు ఒక్ అడిగిండు మేడమేస్తదా అని అడిగిండు ఇగ వాళ్ళ హస్బెండ్ ని అడిగి చెప్తదట సార్ అని చెప్పిన నేను మరి టైమింగ్స్ గురించి ఏమంటది అని అంటే ఏమో సార్ అది నాకు తెలీదు అని చెప్పిన నేను
గా టైమింగ్స్ కోసమే ప్రాబ్లమ్ అయితుంది కానీసం నాకు ఒక ఎయిట్
ఎందుకంటే మీ ఒక్కరికి ఎక్సెప్షన్ ఇచ్చిల్లనుకొల్లి ఇప్పుడు మీరు ఒక్కరు నైన్ కోస్తె అక్సెప్ట్ చేసిలనుకో మీ గత టీచర్స్ కూడా అంటారు మ్ చాలా వరకు టీచింగ్ అంటే మ్యారీడ్ పర్సన్స్ే ఉం టరు కదా ఆ మేడం కిచ్చిల్లు నాకు ఎందుకు ఇవ్వరు టైమింగ్స్ అది ఇదంటర్ మళ్ళి పేరెంట్స్ కూడా అంటా మేడం నైన్ ఎయిట్ ఫార్టీకి ప్రేయర్ అంటా ఎయిట్ ఫర్టీ కి ప్రేయర్ అయితే ఎయిట్ థర్టీకి టీచర్స్ వచ్చి పిల్లల్ని అసెంబ్లీలో నిలబెట్టడం చూసుకోవడం చూడాలి కదా టీచర్స్ లేట్ వస్తే ఇగ పిల్లలకు డిసిప్లిన్ ఎట్లా చెప్ ప్తారు అని అంటుండు సార్ ప్రిన్సిపల్ సార్
నాకు ఇప్పుడు అదే ప్రాబ్లం టైమింగ్ అంటే ఫోర్ థర్టీ ఈవినింగ్ పర్లేదు ఫోర్ థర్టీ అంటే ఓకే వస్తా కనీ మరీ అట్ ట్లా బాక్స్ తెచ్చుకోవాలన్నాడా అ ఓకే తెచ్చుకుంట
ఊ
ఉంటా గాని నాకు టైమింగ్ తోనే ఏం ప్రాబ్లం లేదు గానీ అందుకనే విస్తున్నా
ఊ ఈ సాలరీ ఏ మేడమ్ మీరు ఒక్క రోజు మిషన్ తే ఒక రోజు వాల్యూ కాదు పైసలు మ్యాటర్ కాదు మేడం ఎక్స్పీరియన్స్ మ్యాటర్ ఎందుకంటే మీరు మిషన్ కుడతారు అది ఉను ఇది రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగు అంతకంటే ఎక్కువ డబ్బులు కూడా రావచ్చు కదా మనీ మ్యాటర్ కాదు
నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు ఎయిట్ థర్టీ బాక్స్ కూడా నాకు టైం సెట్ కాదనుకో ఒకవేళ నాకు టైం సెట్ సెట్ కాలేదని అంటే అన్నయ్య కూడా వచ్చి ఇచ్చేస్తాడు ఎందుకంటే దగ్గర కాబట్టి
ఊ
ఆ దగ్గరే కాబట్టి
ఇంకా దూరం అయితే ఇబ్బంది అయతది మేడం మీకు జర్నీ అది ఇది పడుతది కదా అంతా
నేను ఇప్పుడు అదే చూస్తా నేను క్లారిటీ అంటే చేసుకోలే ఎందుకంటే నేను చెప్పను నేను ఎట్లా ఇంట్లా ఆయన పర్మిషన్ తీసుకొనిది నీకు ఎట్లా చెప్పాలి అందుకని ఇస్తున్నా ఇంట్లో ఓకే అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చినా ఆమెది క్వాలిఫికేషన్ ఎంత ఉంది
ఉహు తెలివదు మేడం ఆమే మంతకు ముందు టీచింగ్ చేసిందంటే ఎక్స్పీరియన్స్ ఉన్నదంట ట వాళ్ళ కొడుకు కూడా బీటెక్ ఈ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు కదా ఆయనే సార్ అంటా ఆ సార్ వాళ్ళ స్టూడెంట్ అంట ఈ మేడం వల్లకొడుకు కూడా ఈమె కూడా టీచింగ్ చేస్తాన్న విషయం తెలియదంట సార్కి
ఆహా
అదే చూస్తున్నాం మేడం
ఓకే నేను నేను ఇంట్లో కనుక్కొని కన్ఫ కన్ఫామ్ చేసుకొని అస్తా ఒక టూ డేస్ తర్వాత నైనా చెప్తా అని చెప్పు సార్
కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తు వస్తున్నారు కదా మేడం ఏ సార్ అని రెన్ని రోజులు చూస్తా ఉంటాడు మళ్ళీ ఒకవేళ టూ డేస్ తర్వాత అంటే మేబి వేరే వాళ్ళని హ్యారీ చేసుకున్నా కూడా మీకు ఇబ ఇబ్బందే కదా
ఇప్పుడు మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళిరు తిరగడానికి
ఇక్కడ నే మా ఇంటి దగ్గరకే వచ్చినాం మేము
ఆ రేపు
ఆ రేపు స్కూల్ దగ్గర ఏరియాలోనే అని చెప్పిండు సారు
ఆహ
ఉ ఒకవేళ ఎందుకంటే చానా మంది వస్తున్నారు కదా మేడం రోజుకొకరు రోజుకోరు వస్తనే ఉన్నారు ఉన్న అవకాశం కూడా పోతే తర్వాత మీరు వస్తా అన్నా కూడా తీసుకోనికి వేకెన్సీ ఉండదు కదా అందుకోసం అని ఇన్నిసార్లు చెప్తున్నా నేను
నేను అడిగి కనుక్కొని ఆ కన్ఫర్మ్ చేసుకు కోన్ చెప్తా ఎందుకంటే మన మళ్ళీ నేను వచ్చిన తర్వాత నీకు నే చెప్పనే లేదు న టైమింగ్ సెట్ కాలేదు నువ్వు ఎట్లా పోయి మళ్ళీ అంటే మళ్ళా పెద్ద దాంట్లో గొడవ
కొంచెం తొందరగా ఆలోచించుకోండి మేడం
ఆలోచించుకొని చెప్పేస్తా ఎందుకంటే మళ్ళీ అటు కూడా టైమింగ్ కరెక్ట్ ఉండాలి ఒకవేళ లేట్ అయినా కూడా ఆయన కూడా ఏమనివద్దు అన్నట్టే కదా
ఉ ఎందుకంటే స్కూల్ అంటేనే డిసిప్లిన్ కదా మేడం మనమే నేర్పించేట వాళ్ళము మళ్ళా మనమే టైం పాటించకపోతేలా
టైమింగ్స్ కోసం అన్నా నేను కొంచెం ఇదయినా లేకపోతే నేను అప్పుడే జాయిన్ అయి లేదాన్ని సార్ కి కూడా చెప్పిన అప్పటికి అప్పుడే జేన్ అయ్యేదాన్ని గాని నాకు ఈ టైమింగ్ సెట్ కావు మళ్ళీ అందులో శాలరీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అని అన్నాడు ఆ నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యేసి వస్తా అని చెప్పినా కూడా సార్ వినట్లే
ఉహు
ఇవ్వమంటా ఫస్ట్ ఒక టూ మంత్స్ చూసిన తర్వాతనే మళ్ళ పెంచామంట
ఇప్పుడు స్టార్టింగ్ ఫైవ్ కే మళ్ళీ పెంచాడమా మేడం
ఆ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు తను చూడాలి కదా ఒక టూ త్రీ మంత్స్ చూసిన తర్వాత ఎట్లా ఉందో తెలుస్తాది కదా
కానీ ఈ విషయం డైరెక్ట్ వచ్చి మాట్లాడుత
ఆ అదే అదే డైరెక్ట్ వచ్చి మాట్లాడ
ఒకసారి మీ హస్బెండ్ తో కూడా మాట్లాడండి ఓకే అని చెప్పిన అనుకో స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా పర్లేదు ఒకవేళ ఒకవేళ మంచిగా ఉంటే మనం పెంచుతారా తర్వాత ఏమైనా పెంచుతారా సార్ అని ఒకసారి అడుగుదాము
అదే అదే
ఓకే అంటే వింట కంటిన్యూ అయ్యేది నాకు అంతకు ముందు ఒకసారి అన్నారు మేడం ఇప్పుడు ఫైవ్ కే తీసుకోండి ఒకవేళ స్కిల్స్ తింటా మ కుంటా అంటే మర ఇంత తక్కువ ఉన్నా సార్ మా కోర్స్కే బాగా ఎక్కువ అయినాయి పైసలు దీనికి ఎట్లా ఇంట తక్కువ ఎట్లా చేసురు మా కూడా ఒప్పుకోరు కదా సార్ అదింటే సరే మేడం ఎక్స్పీరియన్స్ లేదు కదా మీకు ఒకసారి అయితే చూద్దాము ఇప్పుడైతే ఇంతక వేయంండి ఒక వన్ టూ మంత్స్ తర్వాత పర్ఫార్మెన్స్ మంచి ఉంటేప్పుడు ఆలోచిద్దాం మేడం అ చెప్పి న్ మంత్ ఆల్రెడీ చెప్పినాక నేను మళ్ళీ ఎలా మాట్లాడాలి మేడం దానికి
అంటే అట్లా అనట్లేదు నేను ఏమంటున్నా అంటే ఫైవ్ హేయ్ ఇవ్వమను ఒకవేళ బాగుంటేనే ఇవ్వ మను ఎక్కువ లేకపోతే లేదు మనం ఏం ఫోర్స్ చెయట్లే కదా
లేదు మేడం ఇప్పుడు సార్ చెప్పిండు కదా అమౌంట్ అయితే మీరు ఒకసారి చెప్పండి సార్కి సార్ మీరు చెప్పిన ఎమౌంట్ ఓకే నేను ఇప్పుడు చేస్తా కానీ బాగా తక్కువ అని అంటుండు మా హస్బెండు ఏమన్నా తర్వాత తగింటే ఏమన్నా పెంచుతారా సార్ అని ఒకసారి అడగండి ఓకే అన్నాడు అనుకోండి సారు కంటిన్యూ అయ్యేది
ఇంగ టైమింగ్ అంటే అడ్జస్ట్మెంట్ చేస్
ఇంకంటే సారు డైలీ అడుగుతుంది మేడం ఒకవేళ మీరు వచ్చేది రాంది ఏదో క్లారిటీ ఉంటే వేరే వాళ్ళు తీసుకోవడం లేకపోతే మిమ్మల్నే ఉంచడం చేస్తారు ఒకవేళ మీద ఏ ఆన్సర్ లేకపోయినా సడన్గా వేరే వాళ్ వాళ్ళని తీసుకుంటే మీకున్న ఏ హోప్ కూడా పోతది కదా మేడం ఇంకా లాంగ్ అయినా మీ గుడా ఇబ్బంది ఒకవేళ ఎక్కడ చేయకపోతే వన్ ఇయర్ వేస్ట్ అయితది ఈ వన్ ఇయర్ తక్కువ శాలరీ మనం జేసినాం నెక్స్ట్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి ఎక్కడనున్న మంచిగానే ఉంటది కదా మేడం సాలరీ
కైట్ కైటు
సారి ఆలోచించుకొని చెప్పండి మేడం
ఆ సరే నేను చెప్తా నేను అడిగి చెప్తా ఈ రోజు సాయంత్రం వరకు అనుకోని రెపొద్దు న్నఏ ప్తా
ఆ ఒకవేళ రేపు వచ్చేది ఉంటే నైన్ ఓ క్లాక్ ఆ క్వటర్ టు నైన్ వరకు రండి మేడం
అ ఓకే ఓకే మ్ ఓకే సరే